శుభోదయం అండి
శుభోదయం అండి మాకు ఇంత మంచి బుద్ధులు లేవండి గిట్లా మాట్లాడితే నాకు భయం అయితది
అంటే పొద్దు పొద్దు గాల మంచి మంచి మాటలు మా
అవునండి ఆ అవునండి మీరు ఇట్లాంటి పట్టి ప కట్టుబాట్లు పాటిస్తుది అంటే ఇక మీకు తొందరనే పెళ్ళైతుదండి ఇక
ఆల్రెడీ నాకు పెళ్లి అయిందండి
ఓ అవునా స ఓ అయ్యో అవునా ఎంత మంది పిల్లల అండీ
అంటే మొన్న మొన్ననే అయిపోయిదండి పెళ్ళి అంటే ఒక వన్ ఇయర్ కూడా కాలే ఇంకా
అవునా పిల్లలు లేరా అండి మీకు అయితే ఇప్పుడు
ఇంకా వన్ ఇయరె అయితాందిగదాండి
కాలంలో మూడు నాలుగు నెలలకె పిలలు పుడు చెస్తారండి హలో
మా నాన్న కి
అవునండి మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఒక పిల్ల అండి పెళ్లి చేసుకుంది ఆమె ఎంత బక్కగా ఉంటంది తెలుసా అండి పొట్టి గుంటది ఇంక ఆయననేమో లడ్డు లడ్డుగ వుంటడండి ఫుల్ కోటీశ్వర్ వాళ్ళు పైసలు ఇచ్చి ఎదురు చేసుకున్నారు కానీ ఏమన్నా బాగుండారండి బయట చూడడానికి కానీ ఇద్దరు పిల్లలు పుట్టిరంట వాళ్ళకి కి
అవునా
ఆ ఆయనేం పంది పంది ఉంటాడు లడ్డుగా ఉంటాడు పొడుగుంటాడు ఆరు ఫీట్లు ఆయన పొట్టి ఉంటది నాలుగు ఫీట్లు బక్కగా ఉంటది అన్నమాట అస్సలు బాగుండారండి వాళ్ళు చూడ్డానికి మ నానా కూతురులు ఎక్కుఉంటారన్నమాట అ నాకు అమ్మో అదే కదండి ఇంగ పైసలు కొందరు ఏముంటది పైసా పి వచ్చి ఉంటది కదండి ఇంట్లో వాళ్ళకైనా ఆళ్ళకైనా మీరు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే అట్లా చెయ్యకండి నేను కూడా అలా చేసుకోననమాట మీరు ఆల్రెడీ పెళయింది కాబట్టి నేనేం మీకు చెప్పను.
ఆ
మీ భార్య బాగుంటందా అండి మరి అన్ని మంచిగా చేస్తుందా పనులు ఇంట్లో
ఆ మా భార్య బాగుంటదండి అన్ని పనులు చేసి పెడుత
ఏం పూజలు జే పూజలు చేసి అండి మీ వారు అ మీ ఆవి ఎ గారు
చేసేది చేస్తది ఆదివారం రోజు చేస్తది. మల్లన్న దేవునికి చేస్తది.
పతియే ప్రత్యేక్ష దైవమనదా అండి అంటే మీకు కాళ్ళు మొక్కడం ద బొట్టు పెట్టడం అట్లాంటివి ఏం ఉండ ఉండవా మీఇంట్లో
అంటే కాళ్ళు మొక్కడం ఉండయి గాని బొట్టు అంటే అప్పుడప్పుడు
అంటే మా ఇంట్లో మా నాన్నగ గారికి ఎప్పుడైనా మా అమ్మగారు ఆ కాళ్ళు మొక్కుతార అనమాట అంటే పూ జేయంగానే ఇంగా దే దేవుడు లెక్క సమాన నమో నాకు ఇప్పుడు ఈయననే నా దేవుడు అనుకుంటా మొ మొక్కుతది అన్నమాట మరి మీరు మొక్కుతారా మీకు మొక్కుతదా అని అడుగుతున్నా
ఆహా మాకట్లేమి ఉండదండి.
ఎందుకంటే మీరు నిన్నానే నిన్న మొన్ననే కదండి మీకు పెళ్ళ అయింది మా మా అమ్మ వాళ్ళకంటే చాలా సంవత్సరాలు అయింది కాబట్ టెంగు
ఆ అందుకని అంటే మాకు ఇప్పుడు ఇప్పుడే కొత్త కొత్త కానీ మాకు ఏమి తెయదు కదా
అవునండి మీరు మా ఇంటిక్ టీకి రండి మా అమ్మగారు మా నాన్నగారు అన్ని చెప్తారు మీకు ఎట్లా ఉండాలి ఎక్కడెక్కడ తిరగాలి ఏ ఏ ప్లేస్లు పోవాలి అని
అట్లా తిరగడం తిరిగ ఒక ఒకరు చెప్తే తిరగడం కాదండి మనం ఇష్టం ఉండి ఎక్కడికంటే అక్కడికి తిరగడం బేస్ట్
అవునండి మీరు కేరళ పోయిరా రండి మరి మీరు ఇద్దరు కలిసి చే
ఎందుకు కేరళ పోలే అండి మేం అక్కడికి ఇంకె అక్కడ పోలేదుండి అట్లా మేము ఈ ఎలాంటి ప్లాన్లు వేసుకొని ఎలాంటివి తిరగడం తిరగదా అండి ఇంకా
ఎందుకండి మీ ఇంట్లో తిడుతారా అండి సంవత్సరం గాందీ బయటిక్ పోతే అంటారా అవునా చాలా మంచ్ మంచిదండి మేం అయితేనా అండి అసలు మా ఇంటి కూడా ఒక పిల్ల పెళ్ళ అయిందండి వారం పదిరోజులకే హానీ మూన అని బయటక్ దండి వేరే వేరే ఎక్కడికో పోయింది చె చెన్నైకో ఎక్కడికో పోయి ఆ చెన్నై కాదు ఇది కేరళ పోయింది అండి
ఆ
మీరు ప మంచోలే అండి మీరు సంవత్సర చారం అయిన పోలేదంటే మీరు గ్రేటె
పోమండి ఎప్పుడే పోమాన్డి మాకు ఇక్కడ జాబ్ ఉంది మాకు మేము జాబ్ గు జాబ్ చూసుకుంటూనే ఉంటానమండి
ఏ
ఆ
అవునా మంచి అంతే కదా ఇ ఆమె చేస్తదా మరి ఉద్యోగం
ఆమె కూడా చేస్తందిండి ఆమె కూడా ఉద్యోగం చేస్త స్థాది ఇద్దరం పప్రభుతవుడ్యోగ జాబ్ఎర్స్ అండిమేము
అవునా గవర్నమెంట్ ఓ ప్రభుత్వం కోసం ట్రై చేస్ రండి
ఆ అవునండి
హ్మ్ అవునండి మీకు మొక్కలు పెట్టడం వచ్చా చెట్లు
మక్కలు పెట్టడం వచ్చు మాకు కూడా ఒక పొలం కూడా ఉందండి మాకు పొలం అంటే ఒక ఇరవై ఎకరాలో దా ఉన్నది పొలం చూసుకుంటేనే మన మ మా అమ్మ నాన్న అక్కడ పొలం చూసుకుంటేనే ఉంటడు నేనేమో ఇక్కడ సిటీలో వచ్చి మేము చదువుకొని జా చదువుకొని జాబ్ చేస్తామ అండి
అవునా మంచి ఇదే కదండి మీరు ఇద్దరే ఉంటార అండి మీ ఇంట్ ల ఇప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళు ఉండారా
మా ఉండారంండి వాళ్ళు మా ఒక మా మా సొంతూర్లో ఉంటారండి వాళ్ళు అక్కడ
అవునా మరి మీరు అట్లా వదిలేస్తారా అండి మీ అమ్మ వాళ్ళని నాన్న వాళ్ళని అ
అంటే ఇక నాకు జాబ్ అనేది ఒక
మీ నాన్న వాళ్ళని మీరు కూడా తీసుకురావచ్చు కదా మరి ద అంటే హైదరాబాద్ కో మీరు ఎక్కడున్నారో అక్కడికి
అంటే ఇక తీసుకురావచ్చు కాని ఇంటికాడ ఇక మళ్ళా ఇంటికాడ ఎవరు ఉంటారని అని
అప్పుడు ఒకొ మని మనుషులని ఒకళని ఇద్దని మనుషుల్ని పెట్టాలి అక్కడ పొలం వాళ్ళు చూసుకుంటారు మీరు మీ అమ్మ నాన్నతో కష అంటే ఉంటారు కదా మంచిగా ఇంకా మీరు కొడుకు కొడుకే వదిలేస్తాయి ఇప్పుడు ఈ కాలంంలో బిడ్డలే ఏం చూసుకుంటారండి మీరే ఇట్లా చూపిస్తుారు నేర్చుకోండి అంటుారు కదా
వదిలేసుడు అంటే ఏ మదలే ఇప్పుడు ఏమన్నా కావాలన్నా ఏమన్నా మా పైసలు ఇట్లా కావాలన్నా కూడా మా డాారిీకి ఫోన్ పే చేస్తామండి
ఆ అవునండి మీకు అసలు తెలుసా అండి ఒక సినిమాలో ఉంటది ఇదే డైలాగులు ఏన్ దం టె వాళ్ళు పైసలు వేస్తాం మేము మీరు ఉ ం నాన్న అంటారు ఇట్లానే ఉంట కదండి మీరు చెప్పేది కూడా వాళ్ళు ఎట్లా బాధపడతారు తెలుసా అండి అసలు వాళ్ళ ప్లేస్ లో మీరు ఉండండి తెలుస్తుంది
ఒక సంవత్సరం అయితే అయిపోతాయి తర్వాతకి ఇంటికి వెళ్తాను నేను కూడా
ఆ అట్ల అయితే ఏం కాదు గానీ ఒక సంవత్సరం అంటే ఏం కాదండి ఇప్పుడు కొందరు వేరే దేశాలకు వదిలే అంటే వాళ్ళ నాన్న చదిపిస్తాడు ఫుల్లు గా వేరే దేశ చాల బోతరిగా పై పైసలు మాత్రమే పంపుతారు ఇంకా పైసలు పంపితే ఏం లాభం వాళ్ళకి ప్రేమ అభిమానాలు కూడా కావాలి కదా
అదే మా పిల్లడ వచ్చిన ఆ మా పిల్లలతోని
ఉమ్ ఉమ్
ఉ మా పిల్లలు వచ్చినంక పిల్లలతోనే ఇగ
వాళ్ళకి కొంచెం చేమ్ ఆ మంచి చిన ఉంది టరు వాళ్ళు ఇగ పిల్లలు ఉంటే మీకు వాళ్ళకి ఇచ్చేసినా ఏం కాదు
ఆ అట్లా అందుకనే ఇక్కడనే ఉంటున్నాం ఇప్పుడు ఇంకొక మూడు నెలలు అయితే మేము పోతాం అక్కడికి మా కొంతవరకు మేము వెలిపోతామండి అప్పుడు
చూసుకోండి మంచిగా ఆ ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలనే అమ్మాయిలే చూసు కుంటున్నారు ఆ అబ్బాయిలు చూసుకోపోతే గలీజు ఉంటదండి
ఆ అదే చూసుకుంటామండి మా నాన్నకు మా అమ్మకు గ అట్లు ఏముంది చూస్కోంది ఏట్లా మా ఆవిడ కూడా చాలా మ మా మా మా ఆవిడ కూడా వాళ్ళ అమ్మ నాన్న కంటే మా అమ్మ నాన్ననే మంచిగ రాసిస్తారు
ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న కంటే ఇష్టం ఉండదా అండి మీకు ఉమ్ వాళ్ళకి ఆమెకి
అంటే మాది లవ్ మ్యారేజ్ అండి
అమ్మో ప్రేమ పక్షి
ఆ లవ్ మ్యారేజ్ అండి అయితే అయితే ఇగ అమ్మ నాన్న అట్లా మాకు ఇవ్వకుంటే ఇక మేమే మా అమ నాన్ననే పెళ్లి చేసిరండి మాకు
మరి వాళ్ళు కలవాలి రండి ఇంకా మీకు పిల్లలు పుట్టి నంక కలుస్తారులేండి అందరం
ఆ అందుకని ఇప్పుడు వాళ్ళ అమ్మనా అంటే వాళ్ళకి ఇష్టం ఉండదండి
ఆ చెప్పుకోరు ఆ ఇగ అంటే వాళ్ళు తిడతారు నిన్న ఏమనా అంటారేమో అని భయపడతది నిన్ను జంపేసిన జంపేస్తారుడి జాగ్రత్త అండి అమ్మ వాళ్ళు అవు తెలవా అంటే అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్ అమ్మ వాళ్ళు
అద చంపెయరాండి ఇగ అమ్మ ఏమనదు మా అమ్మమ్ అనర్ ఆ అమ్మాయే మన తరపున ఉన్నప్పుడు ఎవరు ఏం చేయరు కదండి.
అమ్మో మీకు తెల్వదండి అయితే మా ఇంటికాడ గిట్లనే ప్రేమ జయంట వాళ్ళ అమ్ వాళ్ళ నాన్నని ఆ అబ్బాయిని చంపేసిండు ఆయన కూడా చచ్చిపోయిండు అండి మీ మీర్ అస్ తలే జాగ్రత్త అండి ఇట్లా ప్రేమ ప్రేమ అంటే నాకు ఇదే భయమైతది.
అంటే ఆల్రెడీ అయిపోయింది కదా అండి
ఇప్పుడు మీరు ఏం చేయలేరు కానీ బతికే ఉండండ్ ప్యాన్టున్నారు క్షేమంగా ఒక పిల్లని ఇచ్చిరనుకోండి అక ఆ య తాతలకి మీ ఆంటే వాళ్ళ మా మీ మామ వాళ్ళకి మీరు అప్పుడు కొంచెం మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట ఏమన్నారు మిమ్మల్ని ఇగా
ఆ ఆ
ఆమె తెలుసా అండి ఆమె పిల్ల ప్రెగ్నెంట్ ట్ వాళ్ళ కూతురే వాళ్ళ కూతురు వాళ్ళ కొడుక్ అల్లున్నే చంపేసిండిగా ఆయన వాళ్ళ నాన్న
అవ్నా
మా ఇంటి కాన్నే జరిగిందండి హాస్పిటల్ ముందల్నే యాక్సిడెంట్ అంటే కొట్ రౌడీలని బెట్టి అట్లా ఇట్లా చేసిరండి మా ఊర్లా.
ఆ
అందుకే నాకు భయం అవుతుందండి ప్రేమ ప్రేమ పక్షులు ప్రేమ జంటలు అంటే నాకు చిన్నప్పటి నుంచే భయం అండి.
ఆయన ఇప్పుడు మా బన్ మా ఆవిడ మంచిగ్నే చూస్ కుంటది కాబట్టి ఇప్పుడు యే అయితే ఏం భయంగ్ టే యండి ఒకవేళ ఇప్పుడు వాళ్ళకాడికి కూడా వాళ్ల కాడికి కూడా వెళ్తాం మేమ్ ఇగా
ఆ పుట్టినింకా వెళ్ళండి ముందు పోతే తిడతారండి ఇంట్లా
ఆ అందుకనే పుట్టిన కానే వెళ్ళమన్
అంతే
ఇగా ఇప్పుడు వాళ్ళతోని మాట్లాడుతులేమండి చక్కగా మాట్లాడుతలేము
ఏం కాదు మెల్లమెల్లగా అలవాట్ కొంచెం అయితే మా వా వాళ్ళే మారుతారులేండి ఒక సంవత్సరం ఊపిక పట్టండి ఇక
ఆ అందుకనే ఆగినమ్ ఇంకా అ మా అమ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం నాకన్నా బాగ్ మా ఆవిడకే ఎక్కువ ఇష్ట్
అవునండి మీ ఆవిడ గురించి ఇంతగానం దాల్చకు కుంటారు మీ ఆవిడ తలుచుకుంటుందా అండి మిమ్మల్ని ఒక్కసారి అయిన ఆమె ఇంకెవరి గురించి అయినా ఆలోచిస్తుందా
ఇంకా ఎవరి గురించి ఆలోచించదు అండి ఇప్పుడు మా మే నేనుక నేను నేను నేను కాకపోతే మా అమ్మ నా మనల్నే కాదండి వాళ్ళు చూసు
అమ్మా అంతే అండి అవునండి మీరు అసలు వేరే అండి మీ ఇంట్లో మీ ముగ్గురిని తప్పు ఇంకెవరి చూసుకోదు ఆమె
ఆహా చూసుకోదండి వాళ్ళ అంటే వాళ్ళ ఒక ఆమె వాళ్ళ స్నేహితురాలు ఉంటది ఆమె కూడా అప్పుడప్పుడు వచ్చి వచ్చిపోతుందిండి మా ఇంటికి వాళ్ళ ఇంటికి
ఈ మంచిదే కాద్ అండి మరి మీ ఇంట్లో ఆమె ఏమైనా హెల్ప్ చేస్తాదా అండి
ఏ అంటే గవి చేయదండి గవి చేయదు గానీ ఏమన్నప్పుడు చాప్ చపాతి గిట్ల చేసుకున్నప్పుడు అప్పుడు చేస్తది అండి
అవునండి ఆ మీ అదే మీ ఆవిడ గారికి సహాయం చేస్తారా అని అడుగ్ గుతున్న
ఆ చేస్తారంండి సరే అండి నేను కాలేజీకి వెళ్తున్నా ఇగ బై
హ్ వెళ్ళండి బై